హలో
హలొ
హలో నమస్తే అక్క బాగున్నారా
ఆహ్ బాగున్నం అక్క మీర్ బాగున్నారా
ఆ బాగున్నామక్క ఏం జేస్తున్నారు
ఏం లేదక్క ఊరికే ఉన్నాను
ఉమ్ పోయినారా పిల్లల్ బడికీ ఆహ్ వెళ్ళిందక్క పాపా. ఉమ్ ఆహ్ ఎల్లినారు అక్క ఇద్దరు. ఆ ఇద్దరు పోయినారు స్కూల్కి ఏళ్ళిపోయినారు. స్టార్ట్ అయినై గద స్కూల్సు ఎల్లి. పోయినార్ అక్క. ఆ ఏం జేసిండ్రి పొద్దున్న టిఫిన్.
పొద్దున్నే నేనచ టిఫిన్ పేట్టిస్త. ఉక్మ జేసిన అక్క.
అవునవును లేండి అక్క. నేను ఓచ్చేసి దోశ చట్నీ అక్క ఈరోజు. ఉమ్ అంటె దోస అదే దోస వెరైటీస్ ఏం చేయర. దోస వెరైటీస్ అంటె మామూలుగా ఏం చెయం అక్క ఎగ్గ్ దోస. అట్లా ఏసేస్. తాను మా ఇంట్లొ వెరైటీ చేశ్నా తినరు మమూల్గ ఐతే పెసరెట్టు చేస్తా.
హుమ్.
కొంచెం డిస్టర్బెన్స్ ఒస్తాంద్ అక్క మి సైడు.
ఔనా ఏం అక్క ఏమ్ విన్పిచ్చాంద ఇప్పుడు‌.
ఆ విన్పిస్తాంది కాక్పొతె కొంచం సౌండ్స్ ఒస్తాన్నయ్ అంతే. ఔనా అక్క.
రెండు నిమ్షాలక్క.
ఆ సరేక్క. హలో ఇప్పుడ్ ఇన్పిస్తుందా. ఆ మాముల్గా పెసరెట్టు చేస్తానా.
ఆ.
పెసర్ బాల్లు పెసుల్ పెసుల్ నానేసి చేస్తారు మముల్. ట్ల దోసా బియ్యపిండి దోసలైతే మాముల్గా. ఎగ్గ్ దోస్ మాత్రమే ఏస్కొన్ దింటం. ఉమ్ మీ ఇంట్లో మీరు తింటారా దోషాలు. ఉం తింటాన్ అక్క. దోసల్ ఏస్తె బా మూడ్ రోజుల్ ఒస్తాదా టిఫిన్ పని మూడ్ రోజుల్ తప్పుతద్ నాకైతే. మ్మ్ ఇంక రోజు. ఉమ్ రోజుక టిఫిన్ చెయ్యాల్నంటే తల్నొస్తాదన్ ఇంక అసలు.
వెతుకున్నట్ట్ ఉంటది.
ఆ అదె గదా అసలు ఏం టిఫిన్ చే. ఇల ఏం టిఫిన్ చేయల్ల అని ఇంగ లంచ్ గుడ నేను పొద్దునేనె చేసేస్తను.
హుమ్.
అట్ల నాక్ ఇంకా టైం ఏం చెయల ఏం చెయలన్ ఆలోచన. చించుకొడానికె సగము సరిపోతాది. ఉమ్ మీరు మధ్యాహ్నానికి చేసేసినారా. ఆ అక్క.
హుమ్.
ఏం చేశ్నారు.
మధ్యాహ్నానికి
ఉమ్మ్ ఉమ్మ్ రైస్ పెట్టినాను అవునులేండి పులొహోర చిత్రాన్నం అట్లా ఏమన్నా చేస్తాం కదా ఆహా అవునులేండి అట్లా చేస్తాను మ్మ్ఉహ్మ్ షాపింగ్‌‌కి ఏం పోలేదా షాపింగ్‌కి ఎళ్తా ఉంటం అక్క అంటే ఏవెక్కువ తీసుకుంటారు మీరు శారీస్ ఎక్కువ తీసుకుంటారా లేదంటే డ్రెస్సెసా శారీస్ ఏం తీస్కొను డ్రస్సెసే ఎక్కువ అక్క టాపులు అవునులేండి ట్రెంకిల్ ప్యాంటు ఉంటది కదా ఆహా అవునులేండి అట్లాంటివి ఎక్కువ మీరక్క మేము శారీసే ఎక్క ఎక్కువ శారీసే కట్టుకుంటానా అలవా టైపోయింది మా సైడ్ డ్రెస్‌లు ఎసుకుంటే ఎట్లనో చూ స్తారా అందుకు తక్కువే అక్క డ్రెస్సులు ఏమో మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళకి సరిగ్గా నచ్చదు అందుకనేసి ఇంకా చీరలే తీసుకుంటాం అక్క అవునులేండి ఉమ్మ్ అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా
ఉమ్మ్
ఉమ్మ్ ఇప్పుడు మొహరం నేను శారీసే కట్టుకుంటాను అవునులేండి అన్నీ కట్టుకుంటా ఉంటా కాకపోతే త క్కువ మ్మ్ఉహ్మ్ ఇప్పుడు మొ హరాం వస్తాంది కదా దాని కోసం ఏమైనా తీసుకున్నారా ఉన్నాయి అక్క టాపు ఫ్యాంటు ఇవే ఉన్నాయి ఉమ్మ్ అంటే బాగా చేస్తారా అక్క మీ ఊర్లో ఉమ్మ్ బాగా జరుగుతాది అక్క ఆహా మొహరం బాగా చేస్తారు కదా ఉమ్మ్ బాగా జరుగుతాది ఎట్లా మూడు రోజులు చేస్తారా అక్క పండగ టూ డేస్ ఉంటారు అ క్క మీ ఊర్లో టూ డేస్ ఏనా మమూలుగా రోజులు ఎత్తుతారంట ఊరేగింపు చే స్తారు అంటారు కదా శనివారం ఆ అక్క కాకపోతే మా ఊర్లో మూడు రోజులు చేస్తారక్క మూడు రోజులు దేవునికి చేస్తారు ఆ ఫస్ట్ రోజు మామూలుగా పొద్దున సాయంత్రం అం తా ఊరేగిస్తారు ఊరంతా మళ్ళీ మ రుసటి రోజు అంతే ఇంకా ఆరోజు పానకం ఎలుతారనమాట తర్వాత ఇంకా మూడో రోజు లాస్ట్ రోజు ఏమైతదంటే పొద్దున సాయంత్రం కూడా ఇంగ సాయంత్రము ఏటికి పోతాయంటారు కదా అంటే సామొళ్ళు ఇంకా అరోజు అయిపోతాది పండగ ఆరోజు ఇంకా ఇంగ అయిపోతది ఇంకాం తర ఆరోజు నైట్‌కి అందరూ మాంసం తెచ్చుకొని అట్లా చేస్తారు అక్క అవునులేండి ఆ అట్లా ఉమ్మ్
ఇంకా అక్క ఇంకేమి
ఇంకా చెప్పాలక్క ఏం చేస్తున్నారు ఏం కత
ఊరికే కూర్చున్నాను అక్క
మ్మ్ఉహ్మ్ అవునులేండి
ఉమ్మ్
ఉమ్మ్ ఎక్కడికి ఎళ్ళరా ఏదన్నా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇక్కడన్నా బయట షాపింగి తర్వాత బజార్కి అట్లా అంటే కూరగాయలు మీరే తెచ్చు. కుంటారా అక్క వంటకి. ఇంటి దగ్గర. తెస్తారు ఆహా అవునులేండి చెప్తాను ఏమేం కావాలా అనేసి. ఆహా. తనే తీసుకొస్తాడు వంట అది లేదంటే టైం ఉంటే మమ్మల్ని. కెళ్తాడు ఆ ఇంటి దగ్గరికి రారక్క బండ్లు. బండ్లు రేట్ ఎక్కువ చెప్తారెమో కదా.
రేట్ ఎక్కువ ఫ్రెష్గుండవు అనేసి.
సి. ఆహా అవునులేండి. బయటయితే మనకి ఏవి కావాలో అవి తెచ్చుకుంటాం కదా ఆ అవునునవును. అదైతే నిజమే. ఉ అందుకే ఇంకా మేము కూడా అంతే బజార్కి ఎళ్తాము.
ఉమ్.
ఇంకా మా ఆయన ఎళ్ళడా.
ఉమ్.
ఇంగా నేనే ఎళ్తాను.
అ.
ఇగ పోద్దనేనో ఎప్పుడైన్నా లేదంటే పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత పోయి తీసుకొస్తాను అక్క. కొంచెం దూరమా ఆటోలో పోయి ఆటోలో వస్తా. ఎంత దూరమో ఆ దూరం ఉందక్క మాకి మార్కెట్ అంతా.
మీ ఇంటి దగ్గరకి రావా.
వస్తాయి ఇక్క ఎప్పుడో ఒకసారి వస్తారా వాళ్ళు ఒక అన్న ఒకటే వస్త. వస్తాడు ఆయన కూడా చాలా తక్కువ వస్తా అంటాడు అనమాట. ఉమ్ ఏమే పెద్దగా రాడు.
ఉమ్.
ఉమ్. ఉహు అట్లా పర్లే ఆయన గూడ బానే చెప్తండు రేట్లు. ఎంతైనా మనం మార్. ర్కెట్లో కొనుక్కునే దానికి దీనికి తేడానే కదండి అక్క అందుకనేసి. మార్కెట్కి వెళ్ద అంటాం లేదు ఖచ్చితంగా. ఏమన్నా అయిపోయినై ఎక్కడన్నా ఊర్లోకి వెళ్ళేసి వస్తామా.
ఉమ్.
ఇప్పుడు ఏం ఉండవు ఇంట్లో ఇంగా ఆ టైంలో ఇం. ఇక్కడ అంగడూంది అంగేట్లో ఆమె గూడా పె. పెట్టింది కదా ఆమె దగ్గర గూడా ఐనా తీసుకుంటా అంటాం.
ఉ.
ఉమ్ అట్లా. ఇగ మనకి ఖచ్చితంగా తీసుకోవాలా కావాలా అన్నప్పుడు తప్పదు గదా.
అవునులే.
ఉమ్. ఇంకా అక్క. అంటే రైస్ మీరు ఏమిట్లో పెట్. తర బాబులుగా ఉంచుతారా అవునక్కా ఉంచుతాను ఇప్పుడు అవేంటివో రైస్ కుక్కర్లే స్టీల్ వచ్చినాయంట గదక్కా
ఏమో క్కసలు నేను రైస్ కుక్కర్ వాడను
వాడను ఆ మేము వాడము చెప్పింటే విన్నా ఏమన్నా వాడ ద్దన్నరేమో అనేసి రైస్ కుక్కర్లో అవి అయితే స్టీల్వి వచ్చి న్నాయంట అక్క ఇప్పుడు మన స్టీల్ ఎట్లుంటాయో అట్లా వచ్చినాయంట అంత అప్పుడు అంటే అవి ఇట్లా ఇదివోస్తానే కదా కొంచం ఇత్తడి ఏమంటారు దాన్ని అది అది మామూలుగా గిన్నెలు సిల్వర్వి వస్తాన్నాయి గదా
సిల్వర్వి ఆ
ఆ ఇప్పుడు స్టీల్ వచ్చినాయంట అంటే అందరు సి సిల్వర్వి అని అప్పుడు తీసుకోడం లేదంట సరిగ్గా అందుకనేసి ఇప్పుడు స్టీల్వి అయితే అందరు కొనుకుంటున్నరంటా అక్క
ఉందండి
ఆ అన్నం వి ప్రెజర్ కుక్కర్వి ఉహు ప్రెజర్ కుక్కర్ కాదు సారీ రైస్ కుక్కర్వి
అవున్లే
ఉమ్ మేము గూడా ఎడ చెయ్యము మా ఇంట్లో తినరక్క చేస్తే
హ్మ్
ఉమ్ రైస్ కుక్కర్లలో మేము చేసుకోము ఇంక తక్కువ ఆహా అసలు వాడం ఎందుకని మేము అంతే ఏడ వాడం ఫస్ట్ ఎమో వన్న అదే పెళ్ళైన కొత్తలో తర్వాత ఇంకా ఏం వాడ్లేదక్క దాల్నోనే
హ్మ్
మ్ హ్మ్ అట్ల మ్ ఏం కావాలి ఇంక అక్కా
అక్కా
ఇంకా చెప్పండక్క అంటి
మ్ స అంటి మీరే చెప్పాలా షాపింగ్ ఎక్కడైన్నా బైటికి అట్లా ఎ
అట్ల ఎళ్తర రోజు ఆ రోజు ఏమెళ్ళనక్క పిల్లల్ని పిల్చుకొనొచ్చి పిల్చుకొని పోయేది ఇంగదే బైటికెళ్ళడం
అవున్లే
మ్ ఇంకెక్కడికెళ్ళము ఇంక అందరికి మా ఆయనకి ఆఫీస్ ఉంటుందా నా పిల్లల్కీ స్కూలుంటుంది అట్లానేసి ఎక్కడికి ఎళ్ళాం అక్క ఇంట్లోనే ఉంటాము ఆల్మోస్ట్ ఎందుకండి ఉమ్ అవునక్క బట్టలు మీరే ఉతుకుతారా లేదంటే బైటా ఆ చాక్లోళ్ళకేస్తారా నేనే ఉతుక్తానక్కా చాక్లోలకేస్తే అన్ని పోగొడ్తారక్క వాళ్ళు
హ్మ్ లేదక్క మాకేం సాక్లోల్లు లేరు
అవునవునుల్లెండి మ్ మేమే ఉతుక్కంటా నేనంతే నేనే ఉతుకుంటాను అక్క బైట వాళ్ళకేమెయ్యను
హు
ఉ
సరే
సరే అక్క అయితే ఆ సరే అక్క ఉంటాను
హు సరే
బాయ్